కా
ఏం చేస్తునావ్
ఏం చేయట్లేదు. లంచ్ చేసావా?
ఆ చేసేసను
మీ పిన్ని ఇక్కడ వండ్లేదు. మీ పిన్ని వండ్లేదు, నేను ఇంకా తిన్లేదు.
అదేంటి టైం రెండ్ అవుతుంది.
వండ్లేదు, తిన్లేదు.
ఉహ్ హు
సర్లే కానీ, ఆ టిఫిన్ చేసింది ఉప్మాక్క
ఉమ్ హు చెప్పు
మీదేం కర్రీ?
మాదా పప్పు
ఉహ్మ్ హు ఏం పప్పు
పప్పు కాదు. అర్ట్టిగాయ్ ఎగ్ ఏప్పుడు చేసింది. పెద్దమ్మ
ఓకే
ఇంకేంటమ్మా
నాకు ఒక చిన్న సజెషన్ కావాలని కాల్ చేసా.
చెప్పు
పెళ్లి చూపులు అనుకుంట్న్నారు, ఏ చీర్ గాట్కుంటే బావుంటదా. అని అ
రెడ్ సారి
రెడ్ సరియా
అదే మొన్న సంక్రాంతి కట్టుకున్నవ్ చూడు
ఉమ్
అది నీకు చాలా బావుంటది.
ఓకే
కుని కూర్చున్నావనుకో, నేను వస్తాను గాదా. నేను ఉంటాలే.
సరే బ్యాంగిల్స్ అయ్యాన్నీ నువ్వే తీసుకురావాలి.
లాగే తీసుకొతాను, ఏ కల నువ్వు కలర్, సైజ్ చెప్తే. అయినా నువ్వు ఎలా ఉన్నవో అలాగే ఉండు. అంతేగాని మనం మేకప్ ఓద్దు. పెళ్లి చూపులప్ ఓద్ పెల్లప్పుడుూ కట్టుకుందువ్గాన్ నీ ఇష్టం. మనకి నచ్చేవాడు, నిన్ను చూసి నచ్చాలి. ఓకే సింపుల్గా రెడీ అవ్వు ఉహ్మ్ ఓకే
సరే
సరే ఉంటనే.
ఉమ్
చిన్నపనుంది బాయ్
సరే బాయ్